నమస్కారం అండి బా హలో హా బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చెస్ ఆ ఇంకా లేదండి మీరు తిన్నార
ఆ తిన్నామండి, ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీ, మీరు?
మేము ఖాళీగానే ఉన్నామండి. మీరు ఎప్పుడైనా గేమ్స్ ఆడిన రండి
ఆ ఆడామండి ఒక ఆడాము, అంటే క్రికెట్ కబడ్డీనే ఎక్కువ ఆడాము.
ఆహా మీ ఫేవరెట్ స్పోర్ట్ ఆహా మీ ఫేవరెట్ గేమ్ అండి క్రికెటు
హా ఫేవరెట్ అంటే కబడ్డీ నే
ఆహా కబడ్డీ మీ ఫేవరెట్ అండి, ఆహా ఎప్పటి నుంచి ఆడు తొందర రండి
ఆ కబడ్డీ అనేది స్కూల్ టైం నుంచే ఆడుత్ ఆ అండి
ఓహో అవునా ఓహో అవునా హ్ మ్మ్ ఏ ఏదైనా ఆడినారా అండి స్టేట్ వైజు డిస్ టిక్ లెవెల్ అల
ఆ అంటే ఊరిని తరపు నుంచి ఆడినాము. బట్ డిస్టిక్ లెవల్ ఆ లెవెల్ నుంచి ఎవరు పోలేదు. ఆటికే అవకాశం ఉంటది ఎందుకంటే చానా మంది ఆడుతూనే ఉంటరు.
అవునవునులేండి కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది ఇప్పుడు, గేమ్స్ లో చాలా కష్టం సర్వైవ్ అవడం దాంట్ హలో
ఆ
ఇంకా అంటే టోర్నమెంట్లో అలా ఆడుతుం
ఆ టోర్నమెంట్ ఆడుతుంటాము, ఊర్లో ఊరు ఊరు వెళ్లేసి ఆడడం.
అవునవునులేండి ఎక్కడెక్కడ ఆడారండి.
ఆ ఆడమండి మా చుట్టుపక్కల ఊర్లోనే ఆడినాము. ఇట్ల మామూలు జాతరలో జరిగినప్ ఇప్పుడు వల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు కదా, అప్పుడు ప్రైజ్మని ట్లా పెట్టింటారు అప్పుడూ ఆ టైమ్ లో ఆడతాం వెళ్ళేసి
ఆ ఓ అవున ఎంత పెడతారండి. ప్రైజ్ మనీ
ఆ పెడతారండి ఒక ఒక్కసారి యాభై పెట్టింటారు. అది ఫస్ట్ ప్రైజ్ పెడతారు. ఆ ఫస్ట్ ప్రైజ్ అది పెడత యాభై వేలు ఫస్ట్ ప్రైజ్ పెడతారు. సెకండ్ ప్రైజ్ ఒక ట్వంటీ థర్డ్ ప్రైజ్ ఒక టెన్ అంతే పెడతారు.
ఆహా! రేపు పెద పెద్ద టోర్నమెంట్లె జ
ఆ ఎందుక ఆ మా ఊరు సైడ్ గుడా జరుగుతాయండి పండగ వచ్చినప్పుడు వేరే ఊరోళ్ళు కూడా వచ్చి ఆడు తుంటరు. మా ఊర్లోళ్లు కలిసే ఆడుతుంటాం
అవునులేండి టోర్నమెంట్ అంటే ఇంక పక్క ఊరులంతా వచ్చి ఆడుతా ఉంటారు క్కర ఉమ్ అవును ఉమ్ నాకు నే క్రికెట్ అంటే ఇష్టం అండి నాకు నా ఫేవరెట్ గేమ్ ఉమ్ అవునండి కబడ్డీ కూడా ఆడుతా ఉన్నామండి మేము మా టా స్కూల్ టైమ్ లో అప్పుడు ఎక్కువ ఆడేవాళ్ళం అండి మళ్ళీ తర్వాత కాలేజ్ టైమ్ లో తగ్గిచ్చేశాము కబడ్డీ ఆడడం తర్వాత క్రికెట్ ఏ ఎక్కువ అండి మేము ఆడేది ఊర్లో గానీ కానీ మా కాలేజీ లో గానీ అందా చాలా ఆడ తాంటి మండి ఉమ్
ఆడారా అండి ఏమన్నా టోర్నమెంట్ అలా
ఆ త్ర్రి ఏటంటే ఇంకా నార్మల్గా కాలేజ్ తరపున కాలేజ్ టీమ్లో ఆడుతున్నామండి అప్పుడు ఉమ్ కాలేజ్ తరపున పోయి టోర్నమెంట్లు ఆడ్ ఏదైనా టోర్నమెంట్లు పెడితే ఆడ్డము లేదంటే ఇక పక్క పక్కన ఊర్లు టోర్నమెంట్లు ఉంటే ఆ అ అంతవరకు అండి
ఆ క్రికెట్ ఆడతాము బట్ తక్కువ అండి ఆ అన్న బట్ ఇలా కాలేజీ వరకు ఇక అంతే బైట ఎక్కడ టోర్నమెంట్ కాలేజ్ లోనే ఇంకా టోర్నమెంట్ ఇట్లే పోలా
ఆహా ఏమండి టోర్నమెంట్ పోకూడదా
నాకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు క్రికెట్ లోనా
అవును అవున్లే
ఆ ఆడల్ అంటె ఓన్లీ బ్యాట్స్మన్ అండి మన
బ్యాట్స్మెనా అవునా అయితే బానే ఆడతారు నేను ఆల్రౌండర్ అండి
అ
బోలింగ్ బాటింగ్ ఇక రెండు చేస్తా ఉంటా అవునండి ఇంకా నా ఫేవరెట్ క్రికెట్ ప్లేయరు ఎంఎస్ ధోని అండి మహేంద్ర సింగ్ ధోనియా ఇండియాకి వరల్డ్ కప్ తీసినాడు కదాండి టూ థౌజండ్ లవెన్ లో
నాకి ఎమ్ స్ ధోని యి క్రికెట్ లో ఈ కబడ్డీలో ఆఓ పవన్ షర్వత్ ఇండిన్ క్యాపిటన్ ఉండే కాదా
అవున అవునులేండి పవన్ సావు చాలా బాగా ఆడతారు డు ఆటగాడు అవునండి ఆ ఇప్పుడు అవునండి మళ్ళీ అది నేను అప్పుడు చిన్నప్పుడు చూస్తా ఉంటాండి నార్మల్ గా పీకేఎల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కంట్రీ వైజ్ ఆడేటప్పుడు చూస్తా ఉంటాండి చాలా బాగా ఆడతాడు పవన్ కుమార్ సార్ నాకు అప్పట్లో లో రాహుల్ చౌదరి ఫేవరెట్ పలేయర్ అండి అవునండి తెలుగు టైటమ్స్
ఆ ఆయన ఆయన వల్లనే పేర్ వచ్చింది అనుకుం
అవునవునండి అప్పుడు తెలుగు టైటాన్స్ లో రావుల్ చౌదరి ఉం టేనే ఆ
ఆ ఆ పేరు గుర్తుకొచ్చింది మొత్తం మొత్తం తెలుగు టైటాన్సే రాహుల్ చౌదరి వాళ్ళది.
ఆ అవునండి అప్పుడు కబడ్డీలో రైడింగ్ మిషన్ అంటేనే అప్పుడు రాహుల్ చౌదరి అండి ఇప్పుడు అంతా మారిపో పోయింది గాని అప్పట్లో రాహుల్ చౌదరి అంటే చాలా ఫేమస్ అండి ఇంకా ఇంకా వేరే గేమ్లు ఏం ఆడుత రండి మీరు
వేరే గేమ్లంటే వాలిబాల్ అప్పుడప్పుడు ఆడుతం
హలో
ఆ వేరే వేరే గేమ్ లంటే వాలీబాల్ అవి ఆడుతుం
అహా వాలీబాల్ కూడా ఆడుతరా అండి
ఆ అంటే ఎక్కువ ఆడలే అండి తక్కువే ఆ బాస్కెట్ బాలు ఆ బాస్కెట్ బాలు ఆడినాము
బాస్కెట్ బాల్ కూడా అండి చాలా పెద్ద ప్లేయర్ ఉన్నట్టున్నారు కదండి మీరు అన్ని ఆ ఆహా అన్ని గేములు ఆడతారనుకుంట మం మంచి స్పోర్ట్స్ పర్సన్ మాదిరి
ఆ ఆ అంటే స్కూల్లో మా పిటీ సార్ అలా కండక్ట్ చేసేవాడు అం డి ఎం దుకంటే ఒకే గేమ్ ఎవరు ఆడకూడదు అన్నీ ఆడాలి సిందే అని చెప్పేసి కంపల్సరిగా అన్ని నేర్చుకోవాలని నేర్పిస్తుండే
అవునండి చాలా మంచి పద్ధ తీ అండి అది ఆ మా
ఇంకా వేరే గేమ్లు ఏమన్న ఆడతరా
ఆ నేను ఆడతాండి వాలీబాలు బాస్కెట్బాలు ఇంకా ఖోఖో అన్ని ప్రతి అంటే నేను మ్యాక్జిమం అన్ని గేములు ట్రై చేస్తాండి ఆడడం ఉ మాస్క్ అవుతదండి ఆ గేమ్స్ ఆడ్డం వ ల్ల మన కు హెల్త్ గాని చాలా ఫిట్ ఫిట్నెస్ అంతా బాగుంటుందండి ఉమ్ ఉమ్ అవునండి ఆ మైండ్ కూడా బాగా చురుగ్గా పనిచేస్తుంది
ఆ ఊర్నే ఇంట్లో కూర్చొని ఆ ఇండోర్ గేమ్ ఆడితే
ఏం రాదు అంటే ఇండోర్ గేమ్ వల్ల కొద్ది బ్రెయిన్ షార్ప్ అయి బ్రెయిన్ షార్ప్ అవుతుంది గాని ఈ అఔట్ డోర్ గేమ్స్ ఆడడం వల్ల ఫిజికల్ గాను మెంటల్ గాను ఉమ్ బాగా స్ట్రాంగ్ అయిపోతాం కదండి అందుకు నేను నే ప్రతిరోజు ఆడతా ఉం టా అండి మార్మల్ గా ఏదో ఒక గేమ్ ఆడు స్తూ ఉంటాను ఉమ్ ఇప్పుడు అప్పుడు కాలేజ్ టైమ్ లొ అయితె ఎక్కువ ఆడేవాళ్ళం అండి
ఆ ఇప్పుడు ఇంకా కాలేజ్ అయిపోయినాక ఆ అంతే ఇంక కెరీర్ మీద అందరు కాన్స
ఉమ్ అంతే అండీ మీరు ఆడుతూ ఉ టారా అండి ఇప్పుడు
ఆ ఇప్పుడు ఎప్పుడో ఒకసారంండి ఎవరికి వెళ్ళప్పుడే
ఆహా ఊరిక వెళ్ళినప్పుడు ఆడతామ అవునులేండి ఉమ్ ఉమ్ అవునులేండి కెరీర్గా ఉహుమ్ అవునులేండి అది కరెక్టే ఉమ్ కాని ఆడుతుండాలి కదా అండీ మనకు హెల్త్ హెల్త్ కోసంమయినా
అది కూడా హెల్ అది ఒక ఎక్ససైస్ మదిరిగా ఉంటాది
ఆ అవునండి మెంటల్ పీస్ కో కోసమైనా ఖచ్చితంగా ఆడాల్సి వస్తుంది
ఆ
ఉమ్ ఇంకా మీ కాలేజీలో మళ్ళా ఎప్పుడు ఆడలేదండి ఈ గేమ్స్ కాలేజ్ తరఫన అంటే కాలేజ్ టీమ్ లో అలా
కాలేజ్ టీమ్ లో అంటే కండక్ట్ చేసిండను న అంటే క్రికెట్ కండక్ట్ చేసి మత్ర పోలే క్రికెట్ ఆ క్రికెట్ ఒకా మే అది టూర్నామెట్ కాలజ అంటే వచ్చి గలుచుకొని వచ్చ మాల్లే
ఆహా అవునా
ఆ ఇంటర్మీడియట్ లో మట్ మళ్ళీ డిగ్రీ ఆ టైమ్ లోనే కంటిన్యూ చేయలే
ఆహా డిగ్రీలో ఆ
డిగ్రీలో కండక్ట్ కూడా చేయలేదు అసలు ఎవరు
అవునువును లేండి అంటే కొన్ని కొన్ని కాలేజీలో అంతేనండి కొన్ని కొన్ని కాలేజ్ లో స్పోర్ట్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారు
ఆ కొన్ని కాలేజీలో కానీ స్పోర్ట్స్ వాల్యూ ఈ కాలేజీలో అంటేనే బాగా
అవునండి స్పోర్ట్స్ అంటే వా అంతా బాగుంటుంది కమ్యూనికేషన్ గాని అంత మనకు అన్ని విధాలుగా సహకరించేటట్లు ఉంటుందండి
అంతే కాకుండా అక్కడే అన్ స్పోర్ట్స్ ఉండే కాలేజీలోనే ఎక్కువ గ్రోత్ కానీ అంతే కాకుండా చదువులు చదువులు అని అన్ని లో అని అక్కడే ఫస్ట్ ఉంటది
అవునండి అన్ని విధాలుగా మనకు అనుకూలంగానే ఉంటుందండి మ్యాక్సిమం గేమ్స్ ఆడ్డం వల్ళ మేము ఆడుతుంటాను మాకు మా స్కూల్లో తక్కువ కాని గేమ్స్ మా పిడి సార్ నేర్పించింది మాకు ఓన్లీ కబడ్డీ నేర్పించింది చేవాడండి మా స్కూళ్లో మా సారు ఇంకా మిగతా గేమ్లున్నీ మేమే నేర్చుకున్నాం అండి తర్వాత అలా ఆడుతూ ఆడుతూ ఇంకా అలా ఒకొటి ఒకొటి నేర్చుకున్నాం
అంతే ఆడుకుంటుంటే అన్నీ వస్తాయి ఏది ఆడుకుంటుంటే ఇంకా
ఆ అదే అండి డైలీ ఆడేకొద్ది మనం అంటె మనకు కు ఫస్ట్ ఇంట్రస్ట్ ఉండాలండి ఆడలనే ఇంట్రెస్ట్ ఉందనుకో అన్నీ నేర్చుకుంటామండి ఇంట్రెస్ట్ లేకుంటే మ
ఈజీగా ఎవరు చెప్పినా కూడా ఇది మనకి ఇంట్రెస్ట్ ఉండాల నేర్చుకోవాలనే
ఆ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి మనతో పాటు ఇద్దరు ముగ్గురు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే మనకు బాగా ఆడడానికి ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది కదండి మ్మ్ అదేండి
ఇంకా అండి ఇది ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీమ్ అది క్రికెట్ బాగా ఆడుతాన అంటారు కదా
అవును ఐపిఎల్ లో నాది సిఎస్కి అండి చెన్నై సూపర్ కింగ్స్ అండి ఆ అంతే అండి ఫేవరెట్ ప్లేయర్ ఉన్న ప్లే టీమే కదా అండి ఎప్పుడు ఫేవరెట్ మీకు మంటే
అదే ఆ సి స్ కే నీ
ఆ అంతే అంతేలేండి ఎంఎస్ జోన్ ఉన్నంత వరకు అంతేలేండి తర్వాత ఎంఎస్ జోన్ కాకుండా మీకు కింక్లీ ప్లేయర్ అంటే ఇష్టంమండి
ఎంఎస్ ధోని తర్వాత హార్దిక్ పాండ్యా అంటే ఇష్టం అండి
బా ఏందండి ఇద్దరం మ్యాచ్ అవుతాన్నామే అన్ని విధాలుగా
అద కెరవేర్ లాస్ అయిన తరువాత కూడా
అవునవునండి మంచి కంబ్యాక్ అనేది చాలా బాగా ఇస్తున్నాడు అసలు అయినా టీమ్ కోసం ఆడుతున్నాడండి ఆ అవున అవునండి అదే మ్ అవునండి వాళ్ళంతా మ్యాక్సిమం అంటే వేర వాళ్ళ కూడా టీం కోసం ఆడతారు కాగాని కానీ మనం హార్దిక్ పాండె చూసే మాత్రం కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్స్ కనిపిస్తాయండి
ఆ అంతేకాకుండా ఒకసారి మళ్ళి
మ్మ్ మళ్ళీ రావడం అనేది అసలు చాలా గొప్ప విషయం చాలా థ్యాంక్స్ అండి మీరు ఇచ్చిన సమాచారానికి చాలా చాలా
ధన్యవాదాలండి థ్యాంక్స్ అండి బాయ్ అండి
బాయ్